లో బావున్నవా
బావున్నారా
ఆ బావున్నా
ఉమ్ బావున్నా తిన్నావా
ఉమ్ తిన్నా, నువు తిన్నవా
ఉమ్ తిన్నా
ఏంతిన్నావు? ఏం లేద్ ఇట్లే పండుకోనున్నా, నువ్వు
ఆ నేన్గూడ ఊర్కే ఉన్న హ్మ్ ఏంతిన్నావ్
రైస్ ఇంకా టొమాటో చట్నీ ఇంకా పొడి ఉంటే ఇంకా అదే మిినపకాయ ఇది అది పికెలు ఉంటే తెచ్చుకొని తింటివి నువ్వేం తిన్నావు
నేను వచ్చేసి అది మా పీజీలు టైసు పితుకు బల్లు పెట్నాను
ఆహో ఇకా వస్ ఆ దిగ్ బ్యానింగ్ వస్తానయా సీజన్ అయిపోయింది కదా
ఏ చేసినమా పిజీలో అంతేం బాలేేదు కొద్ది తింద
ఏం చాలా రోజుల తర్వాత కాల్ చేసినావే
ఏం లేదు బోర్ కొడుతుంది నాకు కూడా నిన్న టార్చర్ చేద్దాం అనేసి
అప్పా నీకు పో ర అం అంటే నాకు కష్టం అన్నమాట
అవును నువ్వు నా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్ట్ కదా
బా బా బా బా సరే చెప్పు ఏమైంది ఈరోజు
ఈ రోజు ఇంట్లో పెద్ద డ్రామా అసలు ఆ అమ్ నన్ను త్వరగా లేయవ మనింద ఇను అలారంమ్ ఐదు సార్లు మోగింది నాది
ఆహా అసలు క్లాసి నువ్వు ఐదు సార్ మగినా నెలేదా
లేలా చివరికి అమ్మ వచ్చి ప్లాంకెట్ తీసి తీసి ఆ నేను ఫ్రీజ్ అయిపోయా అప్పుడు తీసివేయాల లేమని చెప్పింది
ఆ పనిష్మెంట్ పనిిష్మెంట్ అది ననికి
నీ సంగతి ఏంటి మరి కాలేజ్కి వెళ్ళావా
మా కాలేజ్ లోంత ఫస్ట్ జరుగుతుాంది పోయే ఊడు లేదు నిన్న వెళ్ళా కానీ మా లెక్చరర్ మూడు ఆఫ్ అనమాట మా సార్ది
ఎందుకు పోలే
ఎందుకంటే ఎవరు అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదంటే అందుకే దని రోస్ట్ చేసానుందని అడిచి న్నాడు ఆ ఒక్కరి కోసం మాకు కూడా పడిడాయి
అయ్యో నువ్వు సబ్మిట్ చేసావా
ఆకారు నేనేను ఇకో నేనే అసైన్మెంట్ సబ్మిట్ చేయంది
సరిపోయింది సరిపోయింది మరి నువ్వే కదా కల్పిట్
హ ఆక్లి అన్కలే ఇంగ్ ఆక్లి కాదు కానీ లాస్ట్ మినిట్ సబ్మిట్ చేసేటప్పుడు అదికల్సిందే కదా మూడుళ్ సరిగ్గా ఇంటర్నెట్ రాదు ఒకసారి వచ్చినట్టు ఇంకకోసారి రాదు అట్లా ఇంటర్నెట్ పోయిందన్నమాట
ఇంకేం లే ఎక్స్క్యూస్ కూడా రెడీగా పెట్టుకున్నావు చె చెప్ప ననికి వాళకి
అల్ల కదా నిజంగానే ఎట్లా జరిగింది ఏమైన్నా రీజన్ ఉంటేనే కదా అస మీరు చేయకుండా ఉంటా నేను కూడా
ఉ సరే సరే అలే నెక్స్ట్ టైం కూడా అదే ఎక్క్యూస్ చేయకుమరి
నేనే ఆ నేను ఎక్కడ చెయను గాని ఒకసారి చెప్ అటస్ అయిపోయా ఇంకా నేను ఇన్స్టాలో నీ ఫోటో చూస్న
ఏది
కాఫీ కప్పు పట్టుకొని డీప్గా చూస్తున్నట్టు ఉంటే అది చూసిన నేను
అబ్బో ఆఫీకా
అ అస్తెటిక్ అదంతా ఆక్టింగే దాన్ ఇట్లా
నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు
అ అట్లేమ్ లేదు లే అంటే నాకు తెలుసుదా నీ గురించి అందుకే అట్లా చెప్తాన్న వేరేవాళ్లకి అట్లే కనిపిస్తుంది ఎస్తేటిక్ బాగా
అ
ఇంకా
హ్మ్ చెప్పాలి
కా నీ రీల్స్ ఏంటి రీల్స్ కూడా చూసినా
అవునా ఏం చూసినావ్
అవి సేమ్ డ్యాన్స్ స్టెప్ పదిసార్లు వేస్తానవ్ అది అ రీల్ చూసినా
హ్మ్మ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా అందుకనేసి నేను అన్ని సార్లు బాగా ప్రాక్టీస్ చేసినా వస్తది అనేసి
హ్మ్ కానీ ఇంస్టాలో వివర్ వివర్స్ మేక్ ఫన్ అని వస్తుంది అంతే
ఆ
హ్మ్ ఇంకా ఈ వీకెండ్సా ఏం లేదు మూవీకి వెళ్దాం అనుకుంటాన్నా చూద్దాం ఏమ్ మూవీకో ఎ మూవీ కంటే ఇంగా డిసైడ్ కాలేదు ఏమైనా సజెస్ట్ చేయొచ్చు కదా
ఆ ప్లాన్ ఉంది అయితే నీకు క్లారిటీ లేదు నా మాట
అ పోనీ షాపింగ్కి వెళ్దమా
ఆ మనీ ఎవరు ఇస్తారు అయితే మనకి షాపింగ్కి
నువ్వే
అయితే బాయ్ బాయ్ సామీ అ
వద్దులే అయితే ఇంగ క్లాప్ పోయి యాక్చువల్ గా నాకు న్యూ డ్రెస్ కావాలి ఫస్ట్ అని చెప్పిన కదా ఈరోజు రేపు ఈ రో ఇంగ ఈ రోజు రేపు ఈ రోజు రేపు ఫెస్ట్ అని చెప్పినా కదా దానికి ఉంది ని నెక్స్ట్ వీక్ ఏమో మా డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఉంది దానికి ఒక న్యూ డ్రెస్ కావాలి నాకి
అవునా నేను అంటే ఈ రోజు రేపు ఉంది కదా ఈ రోజు ఏం వేసుకోవాలా అని చూస్తాన్న రేపటి కెతే ఉంది ఆ మళ్ళీ ఈరోజు హాఫ్ సారీ ఉంది
ఆ
ఎవరు వేసుకోమా ఫ్రెండ్స్ రూమ్ లో ఎవరు రాలేదా ఆ వాళ్ళు ని అంటే వాళ్ళతో పాటు వేసుకుందాం అనేసి ఊరికే ఉంటే వాళ్ళు రాలేదు ఇంకా హాఫ్ సారీ వేసుకో బుద్ధి కాలే ఉ
పోతున్నావా ఫెస్ట్ కి
హలో
ఫెస్ట్ కి వెళ్తున్నావా
ఫెస్టకా పోలేదు నువ్వు
నేను కూడా పోలా
అంటే ఇంకా డౌట్ లో ఉంద మరి చూస్తా
నేను కూడా మా అక్క వెళ్తా వెళ్తా అని చెప్తోంది. ఏమో నేను కూడా డౌట్ వెళ్తే వెళ్తా లే ఉండలేదు
ఉ ఎలా ఉన్నావు ఈరోజు రాకపోయినా అదే ఈరోజు రాకపోయినా రేపోయినా వచ్చేసే
ఉ రేపు చూద్దాం
ఉ రేపు డిపార్ట్మెంట్ ఫస్ట్ మప్ జరుగుతుంది కదా చూనీ వస్తావా రేపు త్రీ కి అట్లా ఫ్యాన్స్ సౌండ్
రాను నైట్ అయితే వస్తే వస్తా లేకుంటే లేదు
పోయినసారి చూడడానికి వెళ్ళింటి నేను
నేను కూడా వచ్చింటి ఆ ముందే వెళ్ళిపోతే ముంద ర కూర్చోవాల నేను లాస్ట్ లో వెళ్తే స్టెప్స్ పైన అంతా కూర్చో పెడతారు
లాస్ట్ లో వెళ్తేనా అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ కోసమా అక్క
దీనికిఅయి అశ్వు జరుగుతుంది కదా దానికి ఊ
అవును అది కూడా ని జామే
ఉ
ఉ
ఇంకా ఈ రోజు ఈవినింగ్ అట్లావండి ఈగ విని
ఇప్పుడు నీ క్రష్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు
నా క్రెష్ యా చెటప్ మా క్రెష్ ఏం చేస్తలేరు
ఉ
టుడే మెసేజ్ చేశాడు
ఓహో
ఉ హాయ్ అని మాత్రం చేసాడు అంతే లే
ప్రోగ్రెస్ స్లోగా ఉంది
ఏం చేద్దాం మరి నీ క్రష్ సిచ్యువేషన్ సంగతి చెప్పు మరి
నాకు క్రష్ లేదు అబ్బా
బా అప్పుడు డ్రామాల నీ డ్రామాలే
సరే ఉంది కానీ కానీ సీక్రెట్
ఉ సర్లే ఏమన్నా చెప్పాలి
ఉ ఇప్పుడు నాకు హంగ్రీగా ఉంది బాగా ఆకలితో
ఇప్పుడు నీకెప్పుడుూ ఆకిలేలే ఆకిలేలే
ఊమ్ ఏదన్న ఆడ పెట్టుకుందాము అదే ఆ
డైట్ మెయింటైన్ చేస్సన్నావ్ గదా నువ్వు
టుమారో నుంచి చేస్సాలే
అంటే ఈరోజూ చీక్ మీలా
ఊమ్ అంతే ఇంకా
ఉహ్ ఏం ఆర్డర్ చేద్దాం
ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తో కడుపు నిండిపోతుందా నికీ
ఆ నిండదు అంటే తిన్నీకి జస్ట్ అంతే
నేనెందుకు నువ్ ఆడ చేస్సే నేనెందుకు కట్టాలా
అంటే నీకు నాకు రెండు గదా అందుకు
ఊమ్ సర్లే కట్తాలే ఇంగ ఏం చేసేకుంది చెప్పు
ఆ సరే సరే నెక్స్ట్ టైమ్, ఏమన్నా ఆడబెడితే నేను పెడతా నీకు నాకు.
ఊమ్ సనేనే ఇంకేం ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు సరేలే నువ్వు ఆర్డర్ పెట్టు మళా మాట్లాడదాం
ఊమ్ సరేనే డైరెక్ట్ మీ పీ జీ కే పెట్టేస్తా
ఆ సరే సరే
సరే బాయ్
బాయ్ ఉం